మ్మ్ ఏం చేస్తున్నావ్
ఏముంది హాస్టల్లోనే
పోయినావ ఇవాల స్టడీ హాలకి
పోయగా
ఏం చేసినవ్ చదివినవా
మ్మ్ ఫుల్లుగా ప్రిపేర్ అయ్యా పత్ర ఇంకా కొన్ని ఉన్నాయి ప్రిపేర్ అవ్వాల్సినివి ఇంకా కొన్ని ఉన్నాయి ప్రిపేర్ అవ్వాల్సినవి ఈ రోజుకి సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ అయిపోయింది ఇంకో సబ్జెక్ట్ షెడ్యూల్ ప్రకారం ఈ రోజుకు మూడు రోజులు అయింది కదా నాలుగు సబ్జెక్ట్లు మూడు సబ్జెక్టులు అయిని ఇంకా మిగిలిన ఒక సబ్జెక్ట్ ఉంది
ఎక్కుతున్నా
ఆ ఎక్కుతుంది వన్ ఫోర్ సెవెన్ రూల్ పాటిస్తున్నా
ఓహో
ఫస్ట్ రోజు రీ చదివింది మళ్ళీ ఫోర్త్ రోజు చదవాలి ఫోర్త్ రోజు చదివి మళ్ళీ సెవెంతత్ డే చదువుకోండి అట్లా చేస్తే గుర్తుండిపోతుందింట పక్కగా
ఓ
సో ఈ సారి ఆ మెథడ్ ట్రై చేస్తున్నా
హ
అ ం రేపు ఫోర్త్ డే మళ్ళీ రీికలెక్ట్ చేసుకోవాలి
ఎగ్జామ్ ఎప్పుడుంది
ఆ
ఎగ్జామ్ ఎప్పుడుంది
ఎయిటీన్త్న
హ
ఎయిటీన్త్ ఎగ్జామ్ అంటే సెవెన్ డేస్ ఆఫ్టర్ కాబట్టి వన్ ఫోర్ సెవెన్ సెట్ అయింది
ఏ పద్ద్దచ్చల బస్
అయిపోద్ సిలబస్ ఎంతో కంటిన్యూ అయితనే ఉన్నావు కదా ప్రజెంట్ ఇప్పుడు అయిపోతే ఏప్రిల్ నుంచి కంప్లీట్ సిలబస్ అన్నిటిలోన అవుతూ ఉంటాయి
హ ఏది టఫ్ అనిపిస్తే దని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చె్య మంచి అన్ని కవర్ చేయయి
అదే చేస్తున్నాం రజ
మాస్ అన్నింటి మీద కన్సెన్్రేట్ చే్య ఏదో బ మందము పాస్ మందంని చదువుక ఎప్పుడు ఓ హండ్రెడ్ మార్క్స్ క చదుగుతే పాస్ యితే
ఈ సార్ అన్ని చాయిస్ కలిపు
అసలు చాయిస్ లో వదులే స్తున్నావు పోయింది సర మస్తు జాయిితిలోదిలేసన్నా్ అందుకే పోయింది
లేదు లేదు పోయి సర చయిస్ లేదుదు కానీ క్వచన్ లే చాయిస్ వది ఇంకా చాలా వరకు అయితే నాకు తెలిసినంత వరకు అన్నిీ చదివేగాని కొన్ని చఛాయిస్ వద్దేశం లేదు ఇంకా కైమ్ పడుతు తెను త్యాక
ఎందుకు
ఏ ఇక్కడ గ్యాస్ ఉండట్లే కదా ప్రాపర్గా ఫుడ్ అవ్వద్దు అ
దానికి ఏంది గ్యాస్ మీన్గా వండుతున్నారు ఇప్పుడైతే
ఇక్కడ మాకు ఎలక్ట్రిక్ స్టవ్ అది కూడా లార్జ్ కెపాసిటీ లేదు చిన్న కెపాసిటీతో ఉంటది ఎలక్ట్రిక్ స్టవ్ కాదు కుక్కర్ రైస్ అంతా వండి వండి అట్లా పెడుతూ ఉంటున్నారు అనమాట అందుకే టైం పడుతుంది
ఇలక్ట్రక్ స్టవ్ పెట్టుకోవచ్చు అంటానా రూమ్ లో
అట్లా ఉంటే ఇంకా బాగుండు కానీ అవి కూడా దొరకట్లేదు ఇపుడు బయట ప్రెజెంట్ అవు కూడాట్ట కాలీ లేవు ఆ అన్ని సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది ఆ
షాప్లలో కూడా లేవా
షాపులోని సేల్ అయిపోయినాయి అంట కంప్లీట్ గా
హ
కష్టమవుతుంది పి జి లో ఉండడం ఏమో కొన్ని పీజీలు షెట్ డౌన్ చేశారు మా పీజీ కి నోట్ తీసుకొచ్చిది సెట్ డౌన్ చేయమని నోటీసులు వచ్చినయి సట్ డౌన్ జయమనీ అంట
అందారుకా
ఆ అన్ని పీజీలుకి వచ్చినయి
హైదరాబాద్ మొత్తం
ఆ యూనియన్ ఉంటాడు అమీర్పేట బేగంపేట్ ఎస్ఆర్ నగర్స్ ఇట్లన్ని నోటీసులు వచ్చియి ఒకవేళ మీ వాల్ళ రాకొక పోతే క్లోజ్ చేసి మని
రోజ అతే మరి మీరు కట్టిన ఫీజు
అంద అ ఆలోచించి ఉన్నారు మా హాస్టల్కి అయితే మేము కట్టే ఫీజులు తీసుకున్నాం కాట్ ఇంక ఏదో ఒక చేయక తప్పట్లేదు ఎట్లనా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది ఎంత గ్యాస్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతున్నా అవ్వట్లేదు అని చెప్తుంది
అయితే ఏం చేస్తారట
ఇంకా ఏం చేస్తాం అన్నింటి దగ్గర ఇంకా వార్ ఎఫెక్ట్ పడుతుంది దేశం మొత్తం మార్నింగ్ న్యూస్ లో కూడా ఫార్టీ ఫైవ్ డేస్ టైం పట్టిది డెలివరీ ఒక గ్యాస్ బండ డెలివరీ
మరి నాకు ఏమో రియల్స్ ఎట్లాంటివి వస్తున్నాయ అంటే ఆడేం లేదు ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాయి
ఉ
సరిపోతాయి మన ఇండియాకే అదేదని వస్తుంది
ఎప్పుడు నార్మల్ గానే ఉంటుండే
మరి ఎట్లా ఆఫిస్ లో అందరు వర్క్ ఫ్రమ్ హోమె సరేమ ఇగా
ఆ మేబి ఇప్పు ఇప్పుడైతే బెంగళూరులో అదే అదే జరుగుతుంది.
అవును నేను అయితే అక్క వాళ్ళ ఇంటికి పోతకావచ్చు
అవునా దేనికి
ఉ
ఆ
అవును అనుకుంటున్నా పోయి రీల్స్ చేద్దాం. అట్లా చేబుద్ది అయి
వీల్స్ కోసమా హ హ
దివికురగోరంగా
నెక్కడు ఉన్నారు మీ అక్కవాళ్ళు హట్ మీ అమ్మమ్మ నానమ్ వాళ్ళ ఊర్లో ఉన్నారా
అ వాళ్ళ ఊర్లో లేరు మధ్యల చెట్ తెలంగాణ మ డిస్టిక్ట్
ఎట్లుంది మారి
ఎట్లు ఉంటది మంచిగ ఉంది ఇయాల మొత్తం ఇదే పని మీద ఉన్నా
ఓకే డే బానే చచ్చిందా వీకెండ్స్ వైబ్స్ లేవా
వీకెండ్ వైబ్స్ ఏం లేవు బొక్క రేప్ పెళ్ళికి పోవాల వద్దా అని ఆలోచిస్తున్నా.
ఉహు ఉంది పో పోయి
ఏమో పెళ్ళికి పోవాల సప్ప్ ఇప్పుడే కదా ఇంటికి పోతే అయిపోద్ది. అని ఆలోచితన మళ్ళ పెళ్లికి పోయచ్చి ఎప్పుడు పోవాలి.
పో పెళ్లికెళ్తే ఎంజాయ్ చేయొచ్చు కదా ఎంతో కొంత
ఎవరు ఉన్నారు. నాకు అంత నా ఇంటర్ ఫ్రెండ్స్ తో అంత ఫ్రెండ్ షిప్ ఏం లేదు కదా. నాకే ఫ్రెండ్స్ ఫోన్ లేదు
మ్ హు
ఒక డిగ్రీ ఓల్లె గాల్లిద్దర్ ముగ్గురు గంతే
ఓకే ఏముంటుంది ఇపు
ఇద్దరు ముగ్గురు ఎక్కడిది ఆ ముగ్గురు ముగ్గురు అంతె
ఇయ ప్లే స్టోర్ ఉంటే యాప్
అట్లేం లేదు ప్రతి ఒక్కరికి గ్యాంగుల్ గ్యాంగుల్ ఉన్నారు ఫుల్ళు
ఆ అట్ల నువ్వు నువ్ మెంటీ చేసుకోట్లేను ను్వ్ క్లోజ్గుంచేస్కున్నవ్
నేను
క్లోజ్డ్ గా ఉంచుకున్నవ్ అంటున్నా ఉమ్ మీ ఇప్పుడు నువ్వు ఆఫీస్ చేస్తున్నవ్ ఆఫీస్ లో ఉన్నళ్ళ్ చూస్త్ పోవాల్ ఆఫీస్ లో ఉన్నోళ్ళు కొంత కొ ఫ్రెండ్స్ అ
వాళ్ళందరూ ఆలపరిుకొని ఉంటరు కాండి చిన్నప్పటి నుంచి ఉన్నోలతోన్ రా మధ్యలో వచ్చినోళ్ళతోన్ ఉంటరా
ఓ మ నువ్వు ఆలోచిస్తుంది నావ ఏ స్టేజ్ లో ఉన్నళ్తో ఆ స్టేజ్ లో ఉన్నళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్రెండ్స్ ఉంటారూ అంటున్న నువ్వు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ వాళ్ళు టెన్ తోలు వీలు అంట్
అవును అంద వింటవా నువ్వే మాట్లాడ్తవ
చెప్పు
అందరికి ఇంటర్మీడియట్ వాళ్ళు టెన్త్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు అందరుూ ఇంకా ఆ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోనే ఉంటారు నేనే ఏ స్టేజ్ ఆ స్టేజ్ క వదిలేసుకుంట వచ్చిన కాబట్టి ఎవరు లేరు ఇప్పుడు
లాగే
ఉమ్
ఒక రకంగా మంచి తెలి ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్న ప్రాబ్లమె
ఎవరు ఎ పరు
బ్యాక్ బిచింగ్ ఎక్కువ జరుగుతుంది
ఇట్లయితే జీరగా
ఎట్లయితే ఎవరు జ జరపడానికి ఎవరు ఉంటారు నకె తెల్సలా
ప్రతి ఒక్కడి ఎతుట కూడా ఆడా బ్యాక్ వాలా ఫ్రెండ్స్ సే ఉండల్సినా అవసరము లేధు
అదే చెప్తున్నా ఎవరు చేయడం వేరు ఫ్రెండ్స్ ఏ చేయడం వేరు కదా మీ ఫ్రెండ్స్ లో ఎవరు అట్లు చేయలేదా
చేశారు కాబట్టి కదా లేదు
మరి ఇంకే
మరి అదే అంటున్నాం మరి అంద నాక అతుకుండానే ఉ టారు అంటునా
ఉమ్ ఓకేలే ఇట్స్ ఓకే ఇంకో రాసి పెట్టున్నా అన్నీ వ వస్థ
అప్ప క్లోజ అన్నట్టు కూడా లేద్ మాకు అట్లీస్ట్ అందరికి ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా ఉంటారు
నేమున్నాగా నేను బెస్ట్ ఫ్రెండ్ గా
ఓహో నువ్వున్నావులే
నన్ను ఇంక్లూడ్ చేసేస్తున్నావ్ ఎవరు లేరని
చెప్తున్నా అట్లా ఆ నలుగా ఏ ఫ్రెండ్స్ లేరు
ఇట్స్ ఓకే మరి వస్తూనే ఉంటారు లైఫ్ అన్నాక అందరినీ కలుస్తూనే ఉంటావు అందరి తోటి మళ్ళీ దూరాలు అవుతూ ఉంటాం ఉండకపోతే ఏముంది లైఫ్ ఏ మూమెంట్లు ఉన్నా ఆ మూమెంట్ల ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే ఏది బాలే అనిపియ్యదు లేకపోతే ప్రతిదీ పాస్ట్ నుంచి పట్టుకొని వస్తే పాస్ట్ దంతా పట్టుకొని వి ఇదయిపో దరు
సరే సరే
ఇఒకేంటి మరి సంగతులు
కేం లే చెప్పలి నువ్వే ఇగా
ఆల్ గుడ్ ఆ
సరే మరి బాయ్
ఉ హు ఓకే రా బాయ్